హలో
హేలో
హాయ్ అండి వినిపడుస్తుందా అండి
ఆ వినిపిస్తుంది హయ్ బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు.
హ్మ్మ్ బాగున్నాను.
అంతే
అదే ఇంకా ఆ రోజు ఎళ్ళి రేస్ తీసుకోని వచ్చి పడుకున్నాం మమ్మీ వాళ్ళక అంతా చెప్ప. చెప్పిన ఇట్లా ఇట్లా అయింది కాలేజ్ లో అని మమ్మీ వాళ్ళు కూడా కొంచెం హెల్త్. కేర్ కేర్ చేసుకో తిను టైంకి బయట తినకు అది ఇది అని చెప్పేసి మమ్మీ వాళ్ళు చె. పిరు ఆ నెక్స్ట్ డే ఫోలే ఆ తర్వాత ఫోలేదు కాలేజ్ కి మళ్ళీ ఫ్రై అదే రోజు హాలిడే రాగానే మళ్ళీ ఇంటికిళ్ళపోయినా మళ్ళీ వచ్చినా ఈ రోజు ఎళ్ళలేదు అటెండెన్స్ మ్యాండటరీ మా కాలేజ్లో సెవెంటీ ఫైవ్ అబో ఉండాలి మమ్మీ వాళ్ళు ఏం తిట్టలేదు కాని టైం కి తినాలి తిను ఓ రెస్ తీసుకు. కో ఫ్రూట్స్ గిట్ల ఏమన్నా తిను అది ఇది అని చెపింరిగా
మీరు బయట తినకండి.
మమ్మీ తిట్టింది నువ్వు ఇక్కడ తిని వెళ్ళమంటే. తినవు తినకుండా వెళ్ళినావు అట్లే మళ్ళీ మార్నింగ్ ఏం తిన్నావు. తినలే తెలవదు ఎందుకు కళ్ళు ఎదురగవు అని చెప్పేసి తిట్టింది.
హ్మ్మ్ హ్మ్మ్ డాడీ నాన్నగారు తిట్టారా.
డాడీ డాడీ తిట్టాడు మ్యాక్సిమం ఎందుకు ఎందుకు కళ్లు తిరిగినాయి టైం కి తినట్లేవా టైం కి తిను మళ్లీ ఎందుకు. పో తింటే అయిపోతది కదా తినకుండా ఎందుకు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవాలి అని అన్నాడు
ఆహా
హ్మ్మ్
హాస్టల్ లో మీకు ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదండి.
ఆ ఉంటారు ఉంటారు.
తప్పకుండా వాళ్ళ జతులలో వెళ్ళండి మీరు భోజనానికి.
ఆ అంటే మా రూమ్ లో ఏందంటే ఫ్రెండ్స్ ఉన్నారులే కాని మా రూమ్ లో లేరు. వేరే ఫ్లోర్ లో వేరే రూమ్. రూం లో ఉన్నారనమాట మా రూమ్ లో ఉన్నళ్ళున్నళ్ళు మాక్సిమం. ఒక నేను చెప్పినా కదా మొన్న జూనియర్స్ తో ఉం. ఉంటా లేకపోతే సీనియర్స్ తో ఉంటా నా ఏజ్ నా ఏజ్ వాళ్ళతో ఉండను అని. అదన్నమాట
సేమ్ అండి నాకు కూడా అదే ప్రాబ్లం అండి. నాకున్న ఫ్రెండ్స్ అంతా కొంచెం పెద్దోళ్ళు అండి ఇక నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా తక్కువ అంత అందుబాటులో లేరు.
మళ్ళీ కొంచెం ఇంట్రాక్ట్ అవ్వడానికి కూడా వాళ్ళతో మాట్లాడడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తది. ఇప్పుడు పెద్దోళ్ళు అనుకో ఏ చిన్నపిల్లలే అని చెప్పేసి వదిలేసారు. ఎఫ్రు చిన్నోళ్ళు అనుకో ఏ లైట్ వాళ్ళతో నాకింది అని అనిపిస్తుంది నాకు ఇగ అట్లా లైట్ తీసుకొని వదిలేస్తాం అనమాట ఇప్పుడు మన ఇద్దరం అంటే ఇద్దరు ఒకటే ఏజ్ లో ఉంటే ఆమె ఎందుకు ఆమె ఎందుకు చేయాలి ఆమె ఫెస్ట్ ఎందుకు కాల్ చేయాలి ఆమె తో నేనెందుకు పోవాలి ఆమె వట్చి నాతో మాట్లాడాలి అన్న ఇగో ఉంటది
ఆ అలాగే వెళ్తూ వెళ్తూ గొడప గొడ పడతారా వాళ్ళతో
అంటే ఆ అంటే గొడవ అంటే గొడవ కాదు మరి అంత బాండ్ ఉండదు ఆ ఇప్పుడు ఇఫ్ ఆ అక్క వాళ్ళయితేనేమో నేనే మాట్లాడొచ్చు నేను ఎళ్ళి తగ్గోచ్చు వాళ్ళ దగ్గర ఏం పర్లేదు అక్కవాళ్ళు కాబట్టి ఇప్పుడు నాకంటే తక్కువ జూనియర్ అయి అయితే ఆమె వచ్చి మాట్లాడుతది ఆబ్యస్
కరెక్టే ఆ
ఈ గ్ ఈగో అనేది ఉండదు మధ్యలో అందులో
అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఇవి ఆ వీటికన్ని మేము పట్టించుకోము కానీ కొంచెము వాళ్ళు అలాగే ఉంటే ఇవన్నీ వస్తాయి వస్తాయ అండి
ఊ ఇంకా ఎళ్ళలేదా మీరు ఇంటికి
ఇంగా టైమ్ పడుతుంది అండి ఇంగా ఫుల్ గా టైం పడుతుంది అండి ఉ
ఎంత టైం పడుతుంది నార్మల్ గా ఆఫీస్ నుంచి ఇంటికి ఎళ్ళడానికి
నా కా నాకు టూ అవర్స్ పడుతుంది అండి
హలో
ఆ ఇనపడుతుంది అండి
టూ అవర్స్ పడుతుందా ఆ జర్నీ కే అంత లాంగా
అవునా
అక్కడే ఏమన్నా చూసుకోపోయినారా ఇల్లు లైక్ లేకపోతే రెంట్ కైనా
ఆ చూడలండి కానీ ట్రావెల్ చేసిన ఇప్పటికైతే ఆ ఇంట లో ఇంట్లో మా అమ్మ ఒకటే ఉ ఉంది సొ అలా కందుకే వెళ్ళిపోతా
ఓహో ఆహా మీకు సిబ్ సిబ్లింగ్స్ ఎవరు లేరా
నేను ఒక్కడే అండి ఎవరు లేదు
అవునా
ఆ
అయితే మమ్మీని కూడా తీసుకొని దగ్గరలో ఏదైనా ఇల్లు రెంట్ చూస్ ఉంటే కొంచెం మీకు టైమ్ సేవ్ అయితది కదా ప్చ్ మళ్ళీ మమ్ పేరెంట్స్ తో స్పెండ్ చేసినట్టు కూడా ఉంటది టైం
అవునండి కానీ ఇక్కడ ఇది మెయిన్ సెంటర్ కదా సో ఇక్కడ కాస్ట్ ఎక్కువ అండి ఇక్కడ లివింగ్
ఊ చెప్పండి ఆహా
ఊ సో అందుకనే చూస్తున్నాను అండి సో ఆ రీసెంట్ లోనే ఇంకా కొద్దిర కొద్ది రోజుల్లో షిఫ్ట్ కావాలి అండి దగ్గరలో ఏదైనా చూసుకొని
అవునా
ఉమ్ ఆ ఇంకేంటి అండి సమాచార విశేషాలు
మీరే చెప్పాలి ఇంగ
అ డిలే అవుతుందా మా నా వాయిస్ మీకు
ఆ వినిపిస్తుంది ఓకే ఫైన్
ఓకే అంటే ఇక్కడ కొంచెము వాహనాల సౌండ్ ఎక్కువ ఉంది
ఉమ్ హ్
దుకనే మీరు హాస్టల్లో ఉన్నారా ఇప్పుడు
ఆ అహ్
హాస్టల్లో ఉన్నార ఇప్పుడు
అవును
ఆ హ్ ఇద్దరు పోయర పోయారా లేదా
పడుకోలేదు అంటే నేను లేసిందే లెవెన్ కింగా అందుకే ఇంగేం పడుకోలే
ఏ అలాగైతే ఇంకా తినలేదనుకుంటా
పడుకోలే అదే అదే మార్నింగ్ తిన్న టిఫిన్ లెవెన్ కి ఇగ ఇప్పుడేం తినలేదు
అంటే ఇప్పుడేం చేయలే చేయలేదా హాస్టల్లో
హాస్టల్లో చేసినారు హాస్టల్ టైమింగ్స్ ఎప్పుడూ ట్వెల్వ్ థర్టీ టు ట్వెల్వ్ టు అంటే ట్వెల్వ్ టు టూ టూ వరకు ఉంటది ఇంగా
ఆహా
ఇప్పుడు ఏం తినాలి ఇంగ ఎళ్ళి అని ఏం తినలే
తినండి మళ్ళీ ఎక్కడైనా పడిపోతే మీరు
బయటికెళ్ళేదుంది గదా
చూడండి మళ్ళీ బయటికంటా ఉండారా రా
అట్లేం లేదులే అదే బయటికి ఎల్ అదే ఫ్రెండ్ తో ఎళ్తా బయటికెళ్ళి ఏమన్నా గప్ చుప్ గాని స్నాక్స్ ఏమన్న బయట తినేసి ఆ క్లాస్ ఉంది గదా దానికెల్ప్ పోతే అయిపోతది గదా ఇప్పుడు స్నా ఇప్పుడు కా ఎట్లాగో ఫుడ్ లేదు క్యా హా మెస్ లో అందుకని
అదే డబ్బులకి మీరు మంచిగా భోజనం చేయొచ్చు కదండి
ఇగ ఈవినింగ్ భోజనం చేస్తే ఇగ డైట్ నేను ఏదో చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడు నించే నేర్చుకుంటున్నా డైటింగ్ చేయడం కొన్ని కొన్ని ఇగ్నోర్ జేయడం మాట్ ఆ అట్లా తినకుండా ఉండడం మళ్ళీ బయట ఫుడ్డు హెవీ అయితది గదా నైట్ తినాలిగా మళ్ళీ అందుకని ఇప్పుడు లైట్గా స్నాక్స్ లాగా ఏమన్నా
హెవీ హెవీ ఎలా అవుతుందండి ఇప్పుడు వయసులో ఉన్నారు ఆ అరిపోతుంది తిన్నా ఇప్పుడు
ఆహా లేదు అంటే నేను డైటింగ్ చేద్దాం అనుకుంటున్నాం కదా ఇప్పుడు హెవీగా తిని మళ్ళీ ఈవినింగ్ నైట్ తినకపోతే ఏమంటారు లైక్ ఏమంటారు హెవీ కాదు గాని
ఆ
టైమ్ టు టైమ్ తింటే కొంచెం ప్రాపర్ డైట్ లో ఉన్నట్టుంటుంది ఇప్పుడు ఫోర్కి లంచ్ చేసి మళ్ళీ మళ్ళీ నైన్కి అట్లా మళ్ళీ లంచ్ చేసి సారీ డిన్నర్ చేసి ఇట్లా ఇబ్బంది అవుతుంది కదా ఎక్కువ ఎక్కువ తిన్నట్టు అవుతుంది కదా అందు కని ఉమ్
తిన్న తర్వాత వాకింగ్ వెళ్ళండి సో తొందరగా అజీర్ణం అవుతుంది మళ్ళీ ఆకలి అనేది అవుతుంది
అదే అని ఎందుకు హెవీగా అని తినట్లే అంతే
ఓకే అంటే ఇప్పుడు వెళ్తున్నారా బయటికి
ఉమ్ వెళ్ళాలి ఇప్పుడు ఆ ఆల్రెడీ ఫైవ్ థర్టీ కల్లా రా అని చెప్పింది
మీరు ఒకరు ఒక్కరే మాత్రం వెళ్ళకండి
పోవడానికి ఒక ఫార్టీ మా ఫ్రెండ్ వస్తాడు
ఓకే మీరు అక్కడ ఎక్కడైనా పడిపోతే మళ్ళీ తెలిసిన వాళ్ళు ఎవరో ఉండార మళ్ళీ బయట
అదే అదే మా ఫ్రెండ్ తో వెళ్తాంది ఇగ తను తీసుకెళ్తాది
ఆ ఓకే ఇంకేంటండి
సరే అండి నేను క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాల్ చేస్తా
ఇప్పుడు స్పెషల్ క్లాస్ అన్నారు కదా
ఆ ఆ
ఒకే అండి వెళ్ళొస్తారండి ఈ తర్వాత మాట్లాడతాను ఓకే అండి బై బాయ్
ఆ ఓకే బాయ్ బాయ్